బాగున్న నువ్వు బాగున్నావా
బాగున్నా ఏం చేస్తున్నావు
ఏం చేయలా వర్క్ చేసుకుంటన చేస్తాండి చూస్తాం
ఏమి ఇంకా ప్రాజెక్ట్ కాలేద మీది
కాలేదు మీది
మాది అయ్యింది తిన్నావా లేద
లేదు తినలీ
ఏం పెట్టారు మీకు
వంకాయ పెట్టిరు నైటు తినలేదు ఆ
ఆ బాగా జరుపుకున్నా
ఏంటి స్పెషల్ చేసుకున్నావ్ ఆ రోజు
స్పేషల్ ఆ కేసరి పాయసం పెట్టాను
హ్మ్ రంజాన్ కి మాకేం పెట్టలేదండి
ఉహు
గ్యాస్ ఇయిపోంగ్ందనేే ఇలా
ఆ ఉనులే మాబ్బడ ఉంట
ఇంటే బాలేదా చెమ్మ ఇప్పుడు మీకు
సింమమండడి నుంచి దూల తీరుపు తమి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇద్దరు రాక అందుక ఫోన్ చేసిండే మాట్ పతను
అ
అదది టైం ఇద్దరుూ నీకేమ నువ్వేమి ఈ టైమ్ లో ఫోన్ చేసాను
ఏంద నానే తర్వాక మాకు ఆర్ఆర్ఎం ట్వంటీ నైన్ పెట్టారు ఎగ్జామ్ అట్ట చే చెమ్ము కదా ఆ రోజు
చెమ్ముూ చెమ్ముూ రాజపాానికి మధ్యాహ్నం నుంచి పెట్టతనుంట
ఆఓ
అవు
ఎట్లా చేసావు అప్పుడు వైవవన్నీ అడుస్తా
ఏంటి
కై కస వ ఎలా అ త మీ
ఇ ఏం పాడ తెలిదు
మా మాలా కొవశ్చన్స్ కూడార పెట్టేస్తుంద ఏమ అడతారుని
ఫస్ట్ ఇంగ్ అ మది
అ పబడిజస్ పె కోసం ప్రే పరదు లేద
పన్న
అ రడ ప్రశ్న ఏం చేస్తు మీను అ
చేస్తా అంటే నేను చూస్తా ఉను అ మీరేజ నస్తు వెలార మీరు
వెనపాపి ఇంటికి వెంది ఇంకా ఇద్దరు వర్క్ చేసుకుంటా ఉన్నారు
ఉ నువేన్తర్ నవవా
తిన్నాను మాది ఇప్పు బుక్యిపోయి ఒక పది ఎంట కరె వచ్చిన నేను
క
ఆ
ఇంకేంటి చెప్పాలి
అవునా
టై మీ ఎందాయి కా మీ త సంధ్య ప మీకు
ఎక్కడికో పోతున్నటున్నా ఎక్కడికి
ఏను సౌండ్ వచ్చిందా చెప్పుకోమ్లా దోవలు నరిక సమమె
అందు అందుక ఆడి పన్న కొడుతా ఉంటే
ఆస్ పసంద
అవునా
ఓకే ఏంటి మీకు ఏప్పుడు ప్రాజెక్ట్ సబ్మిషన్
మాది రేపే అన్నాకథ మా బుక్ ఇంక మధ్యాహ్నం వస్తుందంటే
అవునా
ఉ
ఉ హు ఏమ ఏం చేయిచ్చారా బుక్స్ అన్ని ఎన్ని బుక్స్ చేయిచ్చారు
సెవెన్ బుక్స్ అండి
అంతేనా
ఉ
ఎవరెవరికి ఇస్తారు
ఇంకా వాళ్ళుళ్ళు ఉంటారు కదా లైబ్రరీకి ఒకటంట
ఇంకా సిక్స్
మీద సిక్స్ ఇంకా మా ఫైవ్ మెంబర్స్ కి సిక్స్ వాళ్లది వాళ్లకు ఉంటది
మీరు గైడ్ కు ఇవ్వరా
ఆ గైడ్ కూడా తీూసుకుంటుందంట
ఇచ్చి
మీ ప్రాజెక్ట్ అయిపోయిందా మొత్తము
ఏంటో
మీ ప్రాజెక్ట్ అయిపోయింద మొత్తం చేసినావా ఏంది
చేస్తా ఉన్నా ఇంకా ఇప్పుడు తప్ప నుంచి ఇస్తాన్నారు ఆ ఫ్రెండ్ మా రూమ్ మెడుసు
అవునా
ఉ హ అందరూ పడుకున్నారు బయట దయ్యంలా తిరుగుత మాట్లాడుతాన
భయంమఏయినదా నీకు
వేస్తుంది ఓ పాప ఉంది కదా రేవతి ని అడగాలా బీచ్ ఇది కూర్చో మాట్లాడుతానే ఉంటదు లేదా చదువుకుంటా కూర్చుంటుంది రూమ్ లో అంటే ఆడ ఏమో చూస్తాము అని బయట వచ్చవుతుంది దొంగమహం
రేపటి చదివింది పిల్ల
ఏం పాట తెలియదు
ఉ
నువ్వేమి ఇంకా పడుకోకుండా ఎందుకు ఏం చేస్తా అన్నాను
ప్రాజెక్ట్ చేసుకుంటున్నాం మేము కూడా
ఊ
ఉ
ఏం పెట్టరు మీక్ ఫుడ్
మాకు ఫుడ్ ఏం పెట్లా దండి
బయట తెచ్చుకున్నావా హలో ఏమైంది అమ్మ
నేను మేలంటే
చెప్పు
ప్రాజెక్ట్ క వెళ్ళామా వాళ్ళ వాళ్ళు ఇంకాడా ఒకేసారి వస్తా ఫుడ్డు ఈడేం బాగోదని తెచ్చుకుంటును నేను
అవునా
ఉ హు
ఎప్పటికీ అయిపోతుంది సార్ మీకు
సెమ్ము తట్టికి అయిపోతుంది
ఇంకా
సెవెన్ క అట్లా
ఉ
ఎనీ సబ్జెక్ట్స్ మీకు టోటల్
సిక్స్ సబ్జెక్ట్స్ కాగానీ
సిక్సా
ఉ
సిక్స్ ఫోర్ కదా
అంటే ప్రాక్టికల్స్ ప్రాజెక్ట్లు కలిపి
అబ్బో అదే మాకు కొరాల మీకు ఎతున గట్టలా
ఉ
ఏ అప్పా చెప్పాలి నువ్వే
ఏం ప్రాజెక్ట్ ఒక ఆమె బలే చేసింది కాని
నావి పాప ఆ పిల్లలు ఆ పిల్లవాళ్ళ అందరు టెన్షన్ పడాల్సి సే
నిజంగానే మాతో వెతే ఒక అమ్మాయి ఉంధి భయంకరంగా అవే ఇష్టలో ఏమన్నా చేయదు సరే ఏమన్నా చెప్తే కరెక్షన్స్ అ అంతే అంటాల అంతే అంటారు మేడం చెప్పింద అంతే అంటన్న
ఆ
ఎమ్ చెయాలి చెప్పు ఇంకా అట్లా చెప్తే మేడంతో బాగా క్లోజ్ గా మాట్లాడుతుంది ఈ పిల్ల అంటే అదన్నా అది పెట్టాలి అంటే ఈ పిల్ల అనుకుంటే చాలు అది ఇంకా పెట్టా వద్ద అన్నట్టు మేడం అడిగేసింది మేడం పెట్టేసి
ఉ
అట్లా మా పరిస్థితి అట్లంది గ్రూప్ లో
ఉ
పెందు వరకు మాది ఇంకా కంప్లీట్గా అలాగ ఏం చేయాలి అందరు అలా తల్లా పగ్గిలిపోతుంది ఇ
దానికే ఇంక అట్లా ఉండి ఇంక ఎన్ని ఉండాలి ఎన్ని చేయాలి ఇంకా
ఏమి
ప్రాజెక్టులు ఎంఫామ్ లో మనమే చేసుకోవాలి కానీ డబ్బులు కట్టి కూడా వాళ్ళకి
చేసుకోవాలి ఇప్పుడు టీం వర్క్ కదా అందరుూ కదా చేస్తుంది అట్లా చేస్తా అట్లా చెప్పు ముంధు నించి అన్నా ఇచింతే మేమన్నా ఆ చిన్నగా చెప్పుకోని పక్కన చేసుకుంటా ఉన్నిందచ్చు ఇప్పుడికప్పుడు మేం చేయమంటే లాస్ట్ క్వశ్చన్ ఎట్లా చేస్తాము
ముందు నుంచి చేస్తామంటే అలవాటు అయిపోయింది కొవరకు ఈజీగా చేసుకోని ఉండొచ్చు ఎప్పుడుప్పుడు నేర్చుకోని మళ్ళీ చేయాలంటే కష్టం కాదా ఎవరికైనా
ఉ ఇంకా మీ అందరు అన్ని అయిపోయినాయా మీ వాళ్ళుందరుూ ప్రాజెక్ట్లు
వాళ్ళవి అయిపోయి అందరుూ ప్రింటింగ్ ఇచ్చారు చాలా మంది
ఉ హు
కే మీ మీ మీవాళ్ళ అంతా వచ్చసారా ఈ రోజు వెళ్ళామన్నారు కదా ఆఫ్టర్నూన్
అవును ఆఫ్టర్నూన్ ఏం వెళ్లేదు
అమ్
త్రీ అంటే ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ అప్పుడు పోయాను ఇంకా ఆడవాళ్ళవే చేస్తా ఉండారు కాగానీ
అ
ఉ మా క్లాస్ లో సయర్ అనే అబ్బాయిది వాళ్ళు అయిపోతా ఉన్నాయి స
అందరు అైపో్యాయా బుక్స్
అందర అండి రేపు పన్నెండు లోపలి ఇస్తారంటే అందరవి
మధ్యాహ్నమా
ఆ మధ్యాహ్నం పన్నెంటికి
మరి ఒకవేళ్ళ మాకు గు చేయిస్తారుా అక్కడ
ఆ చేయిస్తారు కానీ ఇంకా వెళ్లేకుండా అందరుూ ఫోర్ ఎప్పుడు అట్లా పోవాలంట మార్నింగ్ ఫోర్ కి పా ఇంట చల్లం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఫోర్ కి రావాలంట
వాళ్ళు ఇక్కడే స్టే చేస్తాంటారాకా
వా ఏమో మరి
అయితే మొత్తాన్ని ప్రాజెక్ట్ అయిపోయిందిమిది
ఆ హిందీ అట్ట అట్ట
ఆ అదే కంప్లీట్ కా
అయిపోయి ఇందులో చేస్తారు కదా మీరు మళ్ళీ ఇంకేం నీకు
చేస్తామన్నారు పాపం బిడ్లు మలుకొని
ఇంగేమ అైతే ఇ రెడ్ీ ఉండ ఇం బాధ పడ పో మళ్ళీ అను అనుకుంటది ఊ రూమ్లక్క
ఏమ అన్కండా అి సరాల అయితే ఇంకాే వాళ్ళు మళ్ళా ఏమని అనుకుంటారు
అరే జగత బాయ్ సి్య టాటా